అన్నారండి
బాగున్నానండి మీరు ఎలా ఉన్నా
నేను కూడా చాలా బాగున్నాను ఏం చేసు
ఏం లేదండి ఏదో ఒక ఆర్డర్ చిచ్చువుంటూ కూర్చున్నాను ఒక డౌట్ ఉంది అందుకని మిమ్మల్ని అడుగుదామని కాల్ చేశాను
అవునా అడగండియితే
అవును ఆ ముఖ్యంగా కాలుష్యం చాలా ఎక్కువైంది గాలి నీరు నేల అన్ని ప్ర ప్ర ప్రభావితం అవుతున్నాయి కదా
అవునండి నిజంగా చాలా పిచ్చుకలు పక్షులు అవతరించిపోతున్నాయి
అవును అండి ఉష్ణోగ్రత్ తలు కూడా పెరుగుతున్నాయి ఈ చెట్లు అంటే చెట్లు నరికేయడం వల్ల నీడ లేదు అలాగే ఎండలు కూడా చాలా ఎక్కువగా అవు తున్నాయి ఇంకా చెరువుల్లో కూడా ఎక్కడ పడితే అక్కడయ్ నిర్మాణాలు నిర్మించడం ఇదంతా చాలా పర్యావరణానికి విరుద్ధంగాత్ జరుగుతుంది
నండిజమే రోజు రోజు తంనే చ ఆ నాకు ఉంది లే జిరే అని కరీంనర్ వాని నాశునాడెడ్ లో ఉన్నాము ఏమన్నా అనిపిస్తుందండి
అవునండి మనుషులు కార్యం కార్యకలాపాల వందే ఎక్కువ జరుగుతుంది
అవునండి దూరం కోసం ఇంట్లో ఉండేట్లో నరికి ఒక్క చెట్టుని కనీసం నాటం కానీ ఈడిచ్ అన్ని నరికి సో దాన్ని యూస్ చేసినప్పుడు మనకి ఫ్యూచర్లో ఆఫీస్ కి కూడా కొన్నావస్తుంద ఇప్పుడు మనం బాటిల్ కొన్నటు
ఖచ్చితంగా చేయగలం చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద ప్రభావం చేస్తాయి అంటే మనం కూడా కొంచెం మారాలి కదా
అవునండి మనఫితంగా చ చెయ్యాలి ఈదా మేనతారా మనం వితంగా ఏమేమి మిలలం అని చెప్పి
హలో ప్లాస్టిక్ వాడకు క్కన్ని తగ్గించడం చెట్లు నాటడం ఇలాంన్ టివి ఇంకా చాలా చేయొచ్చు అలా చేస్తే మనం కూడా కొంచెం పర్యావణాన్ని రక్షించడాని కి తోడ్ పడిన వాళ్ళము అవ్వుతాం కా
ఉమ్ ప్లాస్టిక్ చాలా సమస్యలు ఉన్నాయండి అది కదా మట్టిలో వాడుతాము కింద పడేసినది మట్టిలో ఒకదాని నుంచి కూడా కలిషి బాచుంది అట్లో పండిప్పుడు కూడా కను దమ్ముతుంది దాన ఆరోగ్యం రిపోతుండి
అవునండి ఆ ముఖ్యంగా అది నేలలో కలవదు దాని వల్ల చాలా అంటే ఆ అది కలవకపోతే భూమి అలాగే ఉండిపోయి భూమి కూడా కాలుష్య అవుతుంది
అవునా మీరు నీటి పరిరక్షణ గురూ ఏమంటారు
నీళ్లు చాలా విలువైన ఆ వ వనరులలో ఒకటి దాన్ని వృధా చేయకూడదు అలాగే కాలుష్యం కూడా చేయకూడదు మనం తినిన వస్తువులు కానీ తిని మిగిలిపోయిన వస్తువులు కానీ పూజా సామాగ్రి కానీ ఇప్పుడు చాలా మంది నీళ్ళలో వేయడం చూస్తున్నాం అలా ఎప్పటికీ చేయకూడదు ఎందుకంటే చాలా కాలుష్య అయిపోతాయి నీరు
అ మనకురు మనం మన కాల్సిన నీరు కింద ఎక్కువ వాడతాము వాన్నా అంటే వాడట్లేదు మనం వాడుతున్నాము చాలా సార్లు మనకు తెలియకున్నది ఇలా అవుతుంది ఏరైనా ఉన్న కలత వచ్చేంతకు తెలీదండి
అందుకే మనం ఏదైనా జాగ్రత్తగా పొదుపుగా వాడు వాలి అంతే కదండి
ఈ అండి
ఆ చెట్ల గురించి చెప్పాలంటే అ అవి కూడా మన మన ఊపిరు తీసుకోవడానికి ఏదన్నా కానీ చాలా వాటికి కి అవసరపడుతుం తాయి చెట్లు ఆక్సిజన్ ఇస్త తయి గాలి ని శుభ్రం చేస్తాను ఆ అలాగే వర్షాలు పడే పడేందుకు కూడా సహాయ పడతాయి మీరేమంట
మకే మన ఇట్లు ఎక్కువగా నాట మనం ఎన్ని మనం కట్ దాని గట్టిగా మనం అడితేనే మనం ఆ ముందు వచ్చే తలకి చాలా ఉడిపతుంది లేదా ముందు వచ్చే చాలా ఇబ్బంది పర్త కడకు
అవునండి కాలుష్యాన్ని తగ్గించడానికి ఏం చేయాలంటారు మరి
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించ మాగామముకు కార్లో ఇ అట్లా ఒక్కరుక్క కార్ కాలడి అదే పబ్లిక్ పోలిష చేస్తా అందరు ఒకని వెళ్ళొచ్చు మనకి కాదు మన మ ఎల అండి త అనులుడ హ
అవునండి అది గాలి కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది, ఎవరికి అంటే చాలా మంది కలిసి ఒకే అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ని వాడితే చాలా కాలుష్యాన్ని తగ్గించచ్చు కానీ మనం ఎవరు అంతగా ఇప్పుడు, ఇంటికొక బండి వచ్చేసింది, ఎవరికి సొంతంగా వాళ్ళు వెళ్ళాలని అనుకుంటారు, అలా చేయకూడదు
అంటి ఎలా విద్యునియోగాన్ని మనం చాలా తగ్గింద
అవునండి, పునర్నిర్వియోగం ఎంత ముఖ్యమని అనుకుంటున్నారు
మళ్ళి చాలా ఇప్పుడు మంచి రీసైకిల్ కొత్త దాన్ని లిసిన అవసరం ఉంది కదా మనా మరీ మరీ జ్వాల పాటు అది చేయడానికాని పదాలన్ని మనం వినవించచ్చు అది చాలాది
అవునండి అది చాలా వనరులను కూడా ఆదా చేస్తుంది, ఇంకా చాలా వాటిని అంటే వృధా కానివ్వకుండా కూడా చూస్తుంది
అవునా కానీ ఈ ప్రజలు అవక ఎలాయించాలో ట్లేదు ఇకనా సరే చెప్పు
ఉమ్ అంటే విద్య ద్వారా, ప్రచారాల ద్వారా తెలపచ్చు, అలాగే మనం చదువుకున్నాం కాబట్టి మనం కూడా చాలా బాధ్యతగా వ్వవ ఆహరించాలి, మనం కూడా మన పిల్లలకు నేర్పించాలి, పది మందికి చెప్పి చేయించాలి ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడేయడం ఇలాంటివన్నీ చేయనీయకూడదు.
అవున నడిపింది మమ్మకిని ఆర్ ప్రాణీ ఫస్ట్ మన నుండే సా మేము కుడా వీళ్ళకి చెప్తే, వాళ్ళు కూడా ఉంటారు, సో మన నుంచి స్టార్ట్ అవ్వాలి ఎందుక మన పిల్లు చిన్న మీరే వుంచండి, వాటర్ బస్స్కె చేస్కుంటూ ఫ్యూచర్ లో ఆక్సిజన్ సిలీన్ కాజేయలండి కాల్ వాటర్ మనకు కూడా పడి ఇప్పు మనం పీరి ప్రతిస్ కూడా పీల్చుకుంటం
అవునండి చిన్నప్పటి నుంచే నేర్పించాలి కొన్నిసార్లు నాకు కూడా అలానే అనిపిస్తుంది ఫ్యూచర్ జనరేషన్ పిల్లలు ఆక్సిజన్ సిలిండర్స్ క్యారీ చేయాల్సి వస్తుందేమో అని ఇలాగా ఈ సమాజం మారుతోంది, ఏం చేస్తాం
అవును టెక్నిక్ దీనికి ఏమైనా వస్ వస్తుందంటారా
అవును, గ్రీన్ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది, ఆ అంటే మనం ఇంటి పైన చెట్లను పెంచడం గ్రీన్ రూఫ్ ఇది మీరు వినే ఉం
అవునండి విన్నాను
దాని ద్వారా కొంచెం అంటే ఆ ఈ
న్నారా
ఆ విన్నానండి
గురించేం చెప్పుడి
ఆ అంటే అది వేరు ఇది వేరు గ్రీన్ రోస్ అంటే ఇంటి పైననే మనం గార్డెన్స్ అలాంటివి పెంచడం దాని ద్వారా మనం టెంపరేచర్ అదే సూర్య వేడిని తగ్గించొచ్చు
అవుండి ఆటమలు వేరు ఈ టెక్నాలజీ వేరు కానీ అన్ని రెండు లక్షలే అవి ఇవి రెండు కిన్లీ చేస్తాయి
అవును అండి ఆ ఇవి పర్యావరణానికి మేలు కూడా చేస్తాయి మొత్తానికి పర్యావరణ కాపాడడం ఎవరి బా
ఇంకా పిల్లలు కూడదు నుంచి జాగ్రత్ తపడాలి
అవును అండి మనం మాత్రమే కాదు ప్రభుత్వం కూడా చాలా తోడుగా ఉండాలి దీనికి
అవును మనమే మాత్ర పు జాలి ప్రభుత్వం కాయ్ చేయి కలిపి కూడా వాళ్ళకి విషు కథుంగా చివరిగా ఒక విషయం చెప్పాలన్ అంటే మీరు ఏం చెప్పార్
యూ కాపాడితేనే మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని నేను భావిస్తాను ఎందుకంటే అన్ని ప్రకృతితో ము ప్రకృతితోనే ముడిపడి ఉంటాయి కదా
అవును రేవతి ముమ్మాటికి నిజం అయి అంటే మనం ప్రకృతిని కాపాడుతుండేది ప్రక్ కాపాడినట్టు మనల్ని మనం కాకుంటున్నట్టు మన చే జనరేషన్ మనం కాపాడినట్టు
అవునండి ఈ పంట పండించడం కూడా ఆర్గానిక్ గానే పండించుకొని తినాలి ఎందుకంటే అది మనం శారీరకంగా కూడా చాలా ఉపయోగం ఉంటుంది దాని మీద మీ అభి ప్రాయం ఏంటి
అవును మన కలుషితం తీసుకుంటున్నవి ఇంత వరకు నిజాయితీగా మనం వేస్తామో మనమే తింటాము అవి మనక జరిగి ఉన్నాయి వాళ్ళ కాదు
చాలా వరకు మనం ఆర్గానిక్ గా పండించినవే తినాలి అలాగే ఓ ఉంటానికి వాడే పంట మందులు కూడా మనం ఆర్గానిక్ గానే అంటే ఆవు పేడ అలాంటి వాటి కొని చేసుకోవాలని నేను
అవును ఇక నుంచి నేను ఇచి చిన్న మార్పులు చేయడానికి ప్రయత్నం కచ్చితం చేస్తానండి
ఒకే ఇది మంచి ఇది మంచి ప్రారంభం సరే అండి మళ్లీ మా ట్లాడదాం